ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందండి నా వాయిస్ స
ఆ వినిపిస్తుందండి బాగా వినిపిస్తుంది
ఉ ఏం చేూస్తున్నండి
ఇ
ఏంటండి
ఖాళీగా ఉన్నానండి
అంటే మామూలుగా మీరు ఏం చేస్తారండి ఏ మన జాబ్ కోసం ట్రై చేస్తున్నారా
అవునండి సర్చింగ్ లో ఉన్నానండి నేను జాబ్ సర్చింది ఏదో ఒక మంచి జాబ్ వస్తే బాగుంటది కదండి అందుకని
ఏమన్నా ఏమైనా ట్రైనింగ్ కానీ ఇలాగ ఏమైనా తీసుకున్నారా
ఆ తీసుకున్నానండి డేటా అనాలిటిక్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నా బట్ జాబ్స్ ఏం రాలేదండి ఎగ్జామ్స్ అయితే రాసాను కానీ అప్డేట్ అయితే ఏం రాలేదు దాని గురించి ఇంకా
ఓకే
అవునండి
అంటే ట్రైనింగ్ తీసుకున్నా అంటున్నారు కదా ట్రైనింగ్ టైమ్ ఆ డేస్ ఎలా ఉన్నాయండి
అంటే ఫస్ట్ బానే ఉంటదండి ఓ ట్రైనింగ్ వచ్చాం కదా చదువుకోవాలి జాబ్ కొట్టేసాల అని అనిపిస్తుంది కానీ బయట జాబ్ మార్కెట్ మాత్రం చాలా
ఈ ఈ ఈ యొక్క జంజట్ జనరేషన్ లో చాలా కష్టమండి
నిజమేనండి తర్వాత కోచింగ్ తీసుకున్న తర్వాత కోచింగ్ తీసుకున్న వేస్ట్ ఏమో ఊరికే ఇంట్లో వాళ్ళకే ప్రెషర్ పెడుతున్నట్టు అనిపించింది తర్వాత భాదేసింది చాలా సార్లు ఏడ్చేసాను కూడా
ఉహూ
ఇంకేం చేస్తామండి తప్పదు మనము జాబ్ కోసమే ఇక్కడికి వచ్చాము ఎలాగైనా జాబ్ గెల్చుకొని ఇంటికెళ్ళాలి మన పేరెంట్స్ మన మీద నమ్మకం పెట్ కోయింటారు ఏదో ఒకటి తెచ్చుకుంటాది అనేసే కదా వెళ్ళింది అన్నట్టు వాళ్ళు అనుకుంటారు కదా అందుకని నేను ఇంకా అంతేనండి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాను
ఉమ్ నేను కూడా స అలాగే వచ్చేసాను ఫ్యామిలీకి అంత దరం అంటే ఫస్ట్ టైమ్ బెంగళూరుకి రా రావడం అదే మొదటిసారి అటు ట్రైనింగ్ కోసం అని వచ్చాను ఫ్యామిలీకి దూరంగా ఫస్ట్ టైమ్ ఉండడం ఆ నై ఇంత వరకు ఏజ్ లో నేను ఫస్ట్ టైం బయటికి రావడం అంటే అదే ఇదే మొదటిసారి అన్నట్లు బెంగళూరుకి వచ్చినప్పుడు కొ హలో చాలా బాధ వేసింది మా డాడీ కూడా నన్ని డ్రాప్ చేయడానికి ఇక్కడికి వచ్చారు తను కూడా అయితే పీజీ లో జాయిన్ చేపిచ్చి ఇంకా వెళ్తాడు కదా రిటర్న్ వెళ్తున్నప్పుడు మా డాడీ కళలో వాటర్ చూసానండి నేను సీరియస్లీ ఆ మూమెంట్ నాకు నా కళలో ఇప్పటిక ఆ ప్లేస్ ఆ మూమెంట్ ఇప్పటికీ నేను బట్ టికి వెళ్తూ అప్పుడ ఆ మూమెంట్ ఆ ప్లేస్ చూశినా ఆ ప్లేస్ లో మా డాడి గుర్తుక్ కొస్తారు కళ్ళ నిండా వాటర్ తో ఏడ్చుకుంటా హగ్గిచ్చి జాగ్రత్త అమ్మ జాగ్ర త్తగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఆ ఇంటికి దూరంగా ఉన్నావ్ కదా అన్నిటికీ నువ్వేం సర్దుకోవాలి ప్లస్ ఎ దేన్ని అలవాటు చేసుకోకూడదు బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు చాలా ఏడ్చారారోజు
అవునండి బాదేస్తదండి ఎందుకంటే ఇన్ని ఏండ్లు ఇంట్లో ఉండేసి తర్వాత సడన్ గా బయటకుపోవాల వేస్తది
అవును మీ కలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా అండి అంటే మీ పేరెంట్స్ స్ మీ కోసం వాటర్ అంటే మీన్ ఏ ఏడ్చిన అంటే హ్యాప్ మనం బాధ మూమెంట్స్ ఏం పెట్టాము అండ్ హ్యాపీ మూమెంట్స్ లాంటివి ఫాదర్ తో హ్యాపీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీకీ
ఆ ఉన్నాయండి
మ్మ్
మీరికేమన్నా ఉంటే మీర్ మి అంటే ఆ హ్యాపీ మూమెంట్స్ అంటే మీకు అవి హ్యాపీ నాకైతే అవి హ్యాపీ మూమెంట్స్ ఏం అనిపించవు ఎందుకంటే మ్చ్ ప్రతిదీ నేను నార్మల్గా తీసేసుకుంటాను అనమాట ఎక్కువ ఎగ్జైట్ అవ్వడం ఆనంద పడ్డము అలాంటివన్నీ ఏం ఉండవండి నా లైఫ్ లో అన్ని లైట్ కే తీసుకుంటాను సో నాకు అవి హ్యాపీ మూమెంట్స్ లాగా చెప్పాలంటే కూడా నాకు రావట్లేదు చెప్పడానికి
అంటే ఏదైనా మ్మ్ ఆ మీరు ఎలా అంటే ఎ ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఈ ప్లేస్ కి రావాలి ఈ ప్లేస్ లో సీట్ తెచ్చ్ కోవాలి అన్నను కోని అవి సాధిచ్చిన మూమెంట్ స్ మీ పేరెంట్స్ హ్యాపీగా మూమెంట్ అయిన మూమెంట్స్ అలాంటివి
అలాంటివంటే ఏం లేవండి అలాగా నాకు అచీవ్ చేసినా కూడా నాకు అది పెద్ద చీవ్ మెంట్ లాగే ఏం నాక్
అనిపించదా అంటే మీరు చాలా సింపుల్ పర్స్ సనండి అయితే
అవునండి
ఆ నాకే అలాంటిం అంటే నేనన్ని న్ కీ ఎగ్జాస్ట్మెంట్ అవుతాను అంట్ న నేను ఆపోజిట్ అండి మీ ఈ విషయంలో మీకి నేను అన్నిటికి ఎగేస్ ఎగ్ ఎక్సెస్మెంట్ అవుతాను నేను ఏదైన్నా అనుకుండేది జరిగిందాంటే ఫుల్లుగా ఎక్సైట్టైప్ పూర్తయిందంట నా లైఫ్ లో అలాంటి హ్యా హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంది షేర్ చేసుకోవచ్చా
ఆ చెప్పండి షేర్ చేసుకోండి
ఆ నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఆ మా మా బ్రదర్ నా చెప్పాను కదా మా నాకోక అన్న ఉన్నాడు నాకంటే ఎల్డర్ అని ఆ అతను ఇంటర్లో మార్క్స్ తెచ్చుకున్నాడు అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ లోపలే మార్క్స్ తెచ్చుకున్నాడు
అవునండి
థౌజండ్ కి మన ఇంటర్ మార్క్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ లోపలే తెచ్చుకున్నాడు ఆ మా అన్న చాలా బాగా చదువుతారండి అంటే మా మా అన్నని చెప్పకూడదు కానీ ఆ తను బాగా హ తన హ్యాండ్ రైటింగ్ గాని తను చదివి దానం కాని నాకంటే ఎక్కువ అని అన్ని ఇంట్లో టెన్త్ టెన్త్ ఇంటర్ అన్నిట్లో ఎక్కువే అందరు అంటుండి మీ అన్న బా చదువుతాడు మీ అన్న బా చదువుతా అని న చిన్నప్పుడు ఒకటే స్కూలే కదా
అవునండి
వచ్చి రిటైడ్ వచ్చేది ఇంటర్ లో నేను మా డాడీకి చెప్పాను అనమా టె నేను ఎయిట్ హండ్రెడ్ కంటే ఎక్కువ ము ఆ మార్క్స్ తెచ్చుకుంటాను అన్న కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను చూడు అని చెప్పేసి మా డాడీతో నే ఛాలెంజ్ చేశాను అనమాట
అవునులెండి
పోయింది ఇంకా కరోనా స్టార్ట్ అయింది తెలిసిందే కదా కరోనా లో ఇంటర్ ఇంటర్ కరోనా లో అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాగా చదివేస్తార అనమాట ఇంటర్ ఫస్ట్ ఫక్స్ట్ ఇయర్ మీద మార్క్స్ బేస్ చేసుకుని ఇంటర్ సెకండ్ ఇయర్ కి మన మార్క్స్ తీసారు అప్పుడు నేను అనుకున్నాను ఇట్లా డాడీ చాలెంజ్ చేసా కదా గెలుస్తానో గెలవను అని చాలా ఎయిట్ హండ్రెడ్ పైన రావాల దేవుడా ప్లీజ్ ఎయిగ్టీన్ హండ్రెడ్ పైన రావాల అని మాకు వదిలినప్పుడు ఓపేన్ చేస్ కుంత రేప్ ప్రేట్ చేసుకుంతా ఓపెన్ చేసా కరెక్ట్గా నేను ఏదైతె ప్రే చేశాను నాకు ఎయిట్ హండ్రెడ్ పైన రావాలి అని చెప్పేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ మార్క్ స్ వచ్చేయండి. అంటే వన్ మార్క్ ఎక్స్ట్రా వచ్చింది
వావ్ చాలా గ్రేట్ అండి మొత్తానికి మీ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అయితే
ఆ అంతేకాదు నేన్ మ అన్న క్రాస్ చేస్ స్తాను అని చెప్పేసి మా అన్నని క్రాస్ చేసి నేను వన్ మార్క్ నేను అనుకున్న దానీ కంటె వన్ మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకున్నా నేను ఒకవేళ ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో వన్ మార్క్ ఏ స్ట్రా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా డాడీ నా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెరీ గుడ్ అమ్మా అని చెప్పేసి అన్నారు అనమాట ఫోర్ హెడ్ మీద కిస్ చేసి
అవునులేండి
నా లైఫ్ లో నా ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ మ డాడీతో అదే
అవు అవునా అండి
హ్ ఇంకేంటండి ఇంకేమైనా అడగాల అనుకుంటున్నారా
అడగాలంటే ఏం అడగా
ఏం అడగాలని లేదువా వినబడుతుందా అండి వినపడుతుందా అండి నా వాయిస్ మీకు ఆ మీ వయిస్ అనేది నాకు ఇనప్పడ లేద నా వాయిస్ నీకు వినపడుతుందా అండి
మీ వాయిస్ నాకు వినిపిస్తుందండి కానీ నా వాయిస్
అవునవును మీ వాయిసే నాకు వినపడ్డం లేదు ఇప్పుడు కూడా లైట్గా వినపడింది మళ్ళా కట్ అయ్యింది
ఇప్పుడు పినిపిస్తుందా అండి బాగా
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి
ఆ ఇక్కడ వర్షం పడు వర్షం ర్షం పడేలాగుందండి క్లైమేట్ కొంచెం కూల్ గా అందుకేమన్నా సరే సిగ్నల్ అంది ఉండదు అవునండి
అ వున్ ఓ ఓ నిక్ రైన్ లో తడవడం అంటే ఇష్టమా అండి
తడవడం అంటే ఇష్టమే కానీ నాకు ఆ నెక్స్ట్ డేనే మళ్ళీ ఫీవర్ వస్తది కదండి. నాకు ఆ బాధ భరించడం కంటే ఏడుపు వస్తుంది ఇంకా ఎందుకూరికే తడవడం మరి బాధపడడం ఎందుకనేసి నేను తడవనండి. మీకు
నాకు చాలా చాలా ఇష్టం అండి రైన్ లో తడవడంమంటె అదే పనిగా నేను ఏమంటరు ఇంటి దగ్గర వర్షం పడుతున్నప్పుడు ఆ పొక్కల నుంచి ఈ పక్కలకి నాన్నా ఇదేమన్నా కావాలా మమ్మీ ఇదేమైనా కావాలా అని చెప్ చెప్పేసి వర్షంలోకి వెళ్ళి తీసుకొని వస్తుంటే ఏమైన వస్తువులు ఉం ఇవలా
అవును
ఆ మా అమ్మా మా నాన్నగారుయితే చాలే ఆ జరిగి నా నా నేను చేస్తున్న నాటకాలు చాలు ఇంక వచ్చేసి లోపలికి కావల్సిన తడుస్తున్నాం మాకు తెలుస్తుందిలే అని అంటారు.
అవునాండి
హ్మీ ఎప్పుడు బయటికి వెళ్ళలేదా అన్నడి మీర్ వాన్లో
ఆ అంటే రైన్ లో అయితే వెళ్ళాను ను బట్ అదే పనిగా మనం ఎంజాయ్ చేస్ ది వేరు రైన్ లో ఏదన్నా పనిమీద తిరగడం వేరు కదండి ఇప్పుడు మనం సడన్ గా బయటికి వెళ్తున్నాము సడన్ గా వ ర్షం పడుతుంది తడుస్తూ వచ్చేస్తాం అది తడవడం అది ఓకే కానీ ఆ ఫ్రీ టైమ్ లో మంచిగా వెదర్ ఉండి ఆ వర్షం పడుతున్నప్పుడు అలా ఎంజాయ్ చేద్దాం పైకి వెళ్ళి అన్నప్పుడు అది కొంచెం భయం వేస్తుందండి.
ఓకే ఒ ఇగో ఈ వర్షం వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి తడవండి చాలా హ్యాపి ఇగో ఉంటంది ఐ మీన్ జరం వస్తది అనుకోండి బట్ ఆ మూమెంట్ చాలా బ్ బాగుంటది ఎంజాయ్ చేయండి.
అవునండి అవును
ఉమ్ మీరు ఉ ఇప్ ఈసారి ఈ రైని సీజనే అనుక్ అంటే రైన్ ఎక్కువ వస్తుంది కదా నైట్ టైమ్స్ ఒకసారి ట్రై చేయండి వర్షంలో తడవానికి చాలా చాలా బాగుంటుంది.
అవునండి అవును ఈ సారి ట్రై చేస్తనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే.
ఉమ్ ఓకేనండి బాయ్ అండి
అండి బాయండి గుడ్ నైట్ మీ కూడా
గుడ్ నైట్